హలో హలో
హలో స్తుందా
ఆ వెయిట్ క్లాత్ అబ్బా నీ ఫోన్ ఇస్తావా ఒకసారి మాట్లాడు చూస్ టాపిక్ వ ప్రష్ష్ లక్ ఆ ఉన్నాం వెయిట్ ఎ సెకండ్
ఓకే
హలో
హలో
ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాం మీరు
ఉమ్ బాగున్నాం ఏం చేస్తున్నారు తిన్నరా
ఆ తిన్నాం మీరు ఏం చేస్తురు
ఖాళీయే
నేను ఇప్పుడే వసపర్ల తిన్నాం అదే మేము ప్రస్తుద్తికున్నాం
అవునా
చెప్పు
ఇంకేంటి హలో
హలో హలో ఉన్నారా
హలో
ఆ ఉన్నార లాక్డౌన్ గురించి ఐడియా ఉందా లక్డౌన్ గురించి ఐడియా ఉందా
జరి కింత ఇస్తది
లాక్ డౌన్ గురించి ఐడియా ఉందా అంటున్నా
హలో
హలో
విని ఇస్తలేదా
ఆ మీకు లాక్డౌన్ గురించి ఐడియా ఉందా అని అంటున్నా
వ్యాక్సిిన్ గురించా
లాక్డౌన్ లాక్డౌన్
ఓకే ఓకే లాక్డౌన్ ఆ ఉన్నది
అప్పట్లో మీరు ఏం చేసే వాళ్ళు
ఆ టైమ్ ఆ లాక్డౌన్ టైమ్ లో కరోనా వచ్చింది కదా మేము చాలా జాగ్ర తలు తీసుకున్నాము
అంటే ఎలా ఉంటది? హాఁ
అంటే ఇంట్లోనే ఉం ఉండడము. మాస్క్ పెట్కోవడం సాని టైజ్ చేసుకోవడం ఎనీ టైమ్
ఆఁ ఇప్పుడు కూట ఏదో అలాంటిదే లాక్డౌన్ లాంటిది వస్తుందంటగా తెలుసా?
ఇప్పుడేముంది అట్లాంటివి!
ఈ మధ్యనే రీసెంట్ గా పార్లమెంట్ లో మన ప్రైమ్ మినిస్టర్ అన్నాడుగా మేబి మార్చ్ లో మళ్ళీ లాక్డౌన్ లాంటిది రావొ చ్చు అని
అవునా ఏమో తెలీదు విన్లేదు నేను
అవునా
ఎందుకు ఏమైంది
ఆ అది ఇటు వరల్డ్ వార్ అనుకుంటా, వరల్డ్ వార్ వల్లన అది
ఓకే నేను వరల్డ్ వార్ అనేది ఏం వినలేదు. ఇక్కడ ఏమంటారు
ఇజ్ర ఇజరాయిల్కి, జపన్కి
ఓకే అదా.
ఆఁ
దాని ఇప్పుడు దాని వ ల్ల ఇక్కడ పెట్రోల్ డీజిల్ కూడా సప్లై చేయట్లేదు కదా.
ఆ పెట్రోల్ డీజిల్ ప్లెస్ ఎల్ పిజీ
ఆ గ్యాస్
ఆ ఎల్పిజి వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం
అవును మేం కూడా ఇక్కడ చాలా సఫర్ అయితున్నం అసలు మెను మొత్తం చేంజ్ చేసేశారు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళందరికి
అది మళ్లి ఆఁ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లాక్ డౌన్ అంటరు. ఆ లాక్ డౌన్ రావాలా వద్దా దాని పైన మీ ఒపీనియన్
రావొద్దు అని అనుకుంటున్నాము వస్తే స్టడీస్ పర్పస్ గా చాలా డిస్టర్బ్ అయిపోతం
అ
ముందే కరోనా టై లో చాలా డిస్టర్బ్ అయినాం కానీ ఇంట్లో పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసాం కదా అది ఓకె అనిపిస్తుంది
క్లాస్
హలో
హలో
ఓ హలో
హలో
ఆ వినిపిస్తుందా
వినిపిస్తుంది చెప్పండి
ఆ చెప్పండి ఇంకా
అవును మీరు కరోనా టైమ్ లో వ్యాక్సిన్ వేయించుకున్నారా
ఆ లేదు అంత ఐడియా లేదు వేసుకున్నాను లేదు మేబి వేయించుకునేంట
మరి వేయించుకున్నప్పుడు భయం వేయలేదా మీకు
ఐసర మేము ఉండేది విలేజ్ లో సో అక్కడ విచ్చలవిడిగా ఉండేవాళ్ళు కాబట్టి అలాంటి లేవు అసలు
ఉ
ఆ ఒకవేళ ఇప్పుడు లాక్డౌన్ ఆడితే ఏం లేదు అది ఇం నాజ్ బ ప్స్ అక్కడ పొలం పనును పర్ఫెక్ట్ కాటమ్ంగ్ లాక్డౌన్
హలో
ఆ
ఇంకేంటి
ఆ కరోనా వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయియందా మేబీ అ మీ ఇంట్లో ఎవరికైనా వచ్చిందా
మా ఇంటి వరక ఐత ఏం రాలేదు
అవును రాదు
ఆ
మీ దగ్గరకి ఏమనా వచ్చిందా
అస్సలు రాదు అసలు అస్సలు రాదు
దూనా పోతులకు ఎడ వస్తది చెప్పండి
అది కూడా కరెక్ట్ ఆ ఏమో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వస్తే వస్తే బాగుండు
మీర్ ఎలా అనుకుంటు లాక్ డౌన్ పడాల అనుకుంటారా వద్ద అనుకుంటున్నారా
చెప్తున్నగా పడితే ఫీజు మిగులుతుంది
ఆ ఓకే ఇట్లా ఆలోచిస్తరా ఫీజ్ మిగులుతుందని
ఆ మనం చేసేది ఏం లేద
ఓకే ఓకే కానీ ఆన్లైన్ పెట్టి మీర్ కూడా కట్టించుకుంటారేమోగా
అప్పుడు అటెండ్ కావాలి గా
అటెండ్ అయ్యే వాళ్ళకే కట్టించుకుంటార మన
నోటిఫికషన్స్ యాక్చువల్గా నా సరే వీకప్ ను ఉన్న అన్ని తీసేసిన కూడా
లో
ఆ హలో
ఆ ఉన్నారా
ఆ ఉన్నాం
అనుకుంట
తినలేవా కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ
అబ్బ నాకైతే ఆన్లైన్ క్లాసెస్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ లాక్డౌన్ లో క్లాసెస్ వినాలని అంటే
హలో అ లాక్ డౌన్ టైమ్ లో ఆన్లైన్ క్లాసెస్ పెడతారు కదా అది నాకు చాలా కస్ ష్టంగా అనిపిస్తుంది వినాలంటే
అసలు విన్నారా మీరు
ఏ విన్నాం మేము కానీ ఫోన్ బట్టుకుంటే మనం మా ఆన్లైన్ క్లాస్ కెల్ల మన్నామాట జాయిన్ అయ్యి అ దాన్ని పక్కన పడేసి ఇన్స్టాగ్రామ్ ఇ వాట్సాప్ కి యూట్యూబ్ కి ఫ్రెండ్స్ తో చాటింగ్ చిక్ చాట్ అన్ని చేసే వాళ్ళం మాది ఆ ఆన్లైన్ క్లాస్ తప్ప
ఆన్లైన్ క్లాస్
ఆ అందుకే లాక్డౌన్ పడొద్దు ఇఫ్ పడినా కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టొద్దు
అయినా మీరు ఎలాగొ టాపర్ కాబట్టి రాసేస్తారు అనుకో తెలుసు
అవునవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుల పురుగు
ఇప్ప్ ప్రెజెంట్ ఏం చేస్తారు మరి
ప్రెజెంట్ ఖానా పిన సోనా అండి
హలో నేను అలాంటి వేరు చేసి కొద్దిగా ఎక్సట్ర వర్క్ యాడ్ చేసుకుంటున్నామ్
ఏం చేస్తున్నారు
రు మనీ బయ
ఓ
అ
గాలిలో తిరగడానికి మీకూ రెక్కలు కూడా ఉన్నాయా ఏంది
గాలికి ఎగరడం అంటే మీరు అనుకున్నది ఎగరడం కాదు చలు గరు అ మా రూమ్ నుండి ఫ్యాన్స్ రిపేర్ అయినయి మీరు ఎప్పుడొచ్చారు మా రూమ్ లో ఫ్యాన్స్ రిపేర్ అయినా కదా ఇప్పుడొచ్చిన్రు
అవునా చేస్కొండి మరి
ఓకే
అసలు ఈ సమ్మర్ లో ఎలా ఉంటున్నారు ఫ్యాన్ రిపేర్ అయి రిపెర్ అయినప్పుడు
మే బి అది రిపేర్ అయిట టెన్ మినిట్స్ అది రిపేర్ అయిటానికి టెన్ మనిట్స్ అవుతుంది అనుకుంటా ఆ మడంత మావు
మ్మ్ ఉంటాదిలే ఆ మాత్రం అంతా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినప్పుడు
ఏవ్వరు
సరే సరే మరి
ఆ సరే బాయ్